హలో హాయ్
హాయ్ హలో హౌ ఆర్ యూ.
ఫైన్ మొన్న ఫంక్షన్ కి వెళ్ళారు కదా ఎలా జరిగింది
ఫంక్షన్ బాగానే జరిగింది
ఆ
చాలా మంది వచ్చారు చాలా గ్రాండ్ గా జరిగింది చాలా గ్రాండ్ గా జరిగింది బంధుమిత్రులు అందరూ వచ్చారు నైబర్స్ అందరు
ఓకే ఓకే
ఇంకా ఇంకేంటి విషయాలు ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు
ఆ ఏట్లా ఆ ఏం. విషయాలు ఏం చేస్తున్నారు ఎట్లా
హలో
హలో
ఆహా చెప్పు
అదే అట్లా ఫోటోషూట్ అంతా బాగా జరిగిందా ఆ ఆ ఫుడ్
ఆ లంచ్ అంతా పర్లేదు బానే ఉంది స్వీట్స్ పెట్టారు ఫ్రూట్స్ పెట్టారు.
ఆ ఎట్లా అక్కడ వస్తాం అనుకున్నా మిస్ అయింది వచ్చుంటే ఇంకా మన ఫ్రెండ్స్ అంతా ఉంటే బాగా ఎంజాయ్ చేసిండొచ్చు మనం. హ్మ్.
మిస్ అయి ఏం చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నావ్.
నేను. ఖాళీగానే ఉన్నా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నాము ఆ అయిందిది
బిజినెసా పాట్ కైనా. దస్.
ఆలోచిస్తా ఉన్నాం ఏ బిజినెస్ చేయాల అని చెప్పిని.
ఓహో బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఓకే మంచి బిజినెస్ గా. స్టార్ట్ చేయండి స్టార్ ప్.
ఓకే ఓకే.
ఇంకేేంటి విషయాలు.
ఏంటి
ఇంకేంటి విషయాలు
చెప్పాలి ఎట్లా ఉన్నారు బాబు అంతా స్కూల్కి వెళ్తున్నాడా
బావున్నారా
ఆ హాలిడేస్ లో ఎక్కడికి వెళ్తారు
హాలిడేస్ ఏదన్నా బీచ్ బీచ్ ఏరియాకి ఎలా
ఆ ఎక్కడ ఏ ఊరికి వెళ్తారుా తమిళనాడుకి అట్లా వెళ్తారా
తమిళనాడు పాండిచ్చేరి బీచ్ సైడ్ వెళ్ళాలి అప్పుడ ఈ సమ్మర్ కి బాగా కూలింగ్ గా ఉంటుంది
ఆ ఇంకా ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు హాలిడేస్ కి
ప్రసెంట్ అయితే ఆ ఐడియాలో ఉన్నాం నెక్స్ట్ ఏ ఐడియా వస్తదో చెప్పలేము ఉ
బాగా చదురున్నాడా పిల్లోడు
బాగా చదువుతున్నాడు
ఆ పాపను వేయలేదా స్కూల్ కి నెక్స్ట్ ఇయర్ వేస్తారా ఉ ఇప్పుడు ఏం చేస్తుంది పాప
పాబా నిద్రపోతున్నా
ఆ
అ లంచ్ అయింది కాసేపు ఆడుకునింది పడుకోబెట్టాము
ఇంకా ఏది ఆ